హలో
హలో
ఎంజేత్తన్నావ్ రా?
ఏముందక్క ఏంలేదు ఇప్పుడే పడుకొని లేసా.
ఎన్ని తమ్సప్లు తగినవ్ ఇయ్యాల
తమ్సప్లు ఎం తాగలే అక్క
ఆ
ఓన్లీ పొద్దుగాల దోశ తిన్నా దోశ దోశ తినొచ్చి రూమ్ లో పడుకున్నా
ఆహా దోశలు చేసిండ మీ అన్న
లేదు రూమ్ లో కాదు అక్క బయట తినేది ఉంటది గదా
ఆహా
ఉమ్ అక్కడికి వెళ్ళి తినేసి వచ్చాం.
వంట శాలకి పోయింరా
ఆ వంటశాల గదిలోకి వెళ్ళి అక్కడ వెళ్తే భోజనం పెడితే తినొచ్చాము దోశ
అవునా మీ అన్నకు పెళ్లి కాలేద రా
మా అన్నకి ఇంకేం ఇప్పుడు మా బావ ఉన్నడు ఇక్కడనే మా అన్న ఉన్నడు మా అన్న ఉన్న ఫ్రెండ్ ఉన్నడు
ఇప్పుడు నువ్వు ఎవరింటి కాడ ఉన్నావు మరి
ఇంటికాడ కాదు మా అన్న వాళ్ళు ఇక్కడ పూనెలో ఇడ జాబ్ జేస్తున్నారు మా అన్న వాళ్ళు
ఉద్యోగం జేత్తర
ఆ ఉద్యోగం చేస్తున్నారా ఉద్యోగం చేస్తుంటే ఒక గదులు అద్దికి తీసుకున్నారు ఆ అద్దికి తీసుకున్న రూమ్ లో ఉన్నాం ముగ్గురం నలుగురం మొ త్తం ఉమ్ అవునక్క
ఉమ్ సంమ్మరంగ ఉన్నట్టునవు గదా ఇగ
సంబరం అంటే ఏం లేదక్క
మధ్యానం తినలే ఇంగ
మధ్యానం ఏం తినలే అక్క పొద్దిగా పొద్దిగాలంటే పది గంటలకో పదిన్నరకు తిన్నం అక్క
ఆహా ఎందుకు వాళ్ళు ఉద్యోగానికి పోలే మరి
ఇయాల ఆదివారం కదా అక్క సెలువు ఇవాళ
మరేటు పోలేదు గద ఇయాల ఆదివారం అట్టట తిరిగిరాపోయిరు
ఎటు పోలేదు అక్క ఇవాళ
ఎందుకు
ఏమో పోబుద్దిగాలే ఎటు
ఎందుకుపోబుద్ది కాలేదు రా ఎప్పుడు పో ఎప్పుడు పోయినవు ఆడికి
అంటే పడుకోని పడుకుంటున్నాం అందరం నలుగురం ఇంతసేపే మా బావ గారు లేచరు
ఆ
పడుకున్నాడు ఇంకొకన్న బయట కూర్చొని చూస్తున్న ఫోన్ చూస్తున్నాడు
ఆ
నేను రూమ్లో పడుకున్నా
ఉమ్ మరి మధ్యానం వండుకుంటరా
ఏమి లేదక్క మళ్ళ మధ్యానం మళ్ళీ ఏమన్నా తింటే సాయింత్రమే
అంతేన ఇగ
ఉమ్ అంటే ఇ ఎలా అంటే ఒక వీళ్ళు నైట్ షిఫ్ట్ చేయడానికి వెళ్తారు కదా
పోతరా ఇయాల
ఇయాళ ఎళ్లరు గాని రేపు ఎళ్తారు
ఆహా
రోజు వీళ్ళు ఎలా అంటే నే సాయంత్రం పూట ఉద్యోగం చేసి పొద్దుగాల చ్చే కల్ల ఐదు ఐతది ఐదు గంటలకు ముఖాలు గట్లా కడుక్కోని డైరె టిఫిన్ తింటారు టిఫిన్ తిన్నాక పడుకుంటారు
అవునా
ఉ పడుకుంటారు మధ్యాహ్నం ఎవ్వరు లేవరు కాబట్టి అన్నం గిట్ల ఏం పెట్టారు ఇక్కడ
అవునా
నాకు తెలిసినంతవరకైతే సాయంత్రమే అనుకుంటా
అవునా అయ్యో పాపం మరి వాళ్ళతో నీకు ఇబ్బంది అయితటుంది కదరా మరి మధ్యాహ్నం తినకుంట ఎట్ల ఉంటవ్
నాకేమి ఇబ్బంది లేదు అక్క పొద్దుగాల తిన్నా ఇంతసేపే లేసినా ఆకలి గిట్ల ఏం కాట్లే
మరి ఎటు తిరుగరా మరి
ఏం తిరుగుతమక్క ఇక్కడ అంత ఏముంది అక్క క్రియేటివ్ ప్లేస్లు
తిరిగే స్థలం ఏం లేదా
తిరిగె స్థలం వుంది కదా ఈడ ముంబైలో అంటేస్ సముద్రం ఉంటది సముద్రాలల్ల అక్కడ తిరిగిచ్చు గని ఇక్కడ ఏముండదు అక్క సముద్రం గిట్లా
అవునా మరి ముంబై పొ పోయినవు రా మరి మీ అత్తమ్మల తోని
ముంబై ముంబై ఏం పోతాం అక్క తిప్పెటోళ్లు లేరు కదా అక్క మనల్ని
ఉహు మరి ఆడికి మాత్రం పోయి తి వండుడే కదరా అది ఏదో ఇక్కనే ఉంట అయిపోవు గదా గంత దూరం పోవుడు ఎందుకు రా
ఆడంటే తిరుగు బాగ అయితుంది గా
ఆ
ఈడైతే గదుల్లో పొయ్యి ఇక్కడైంది అనుకో ఇంట్లోనే ఉండొచ్చు ఇంట్లో నుంచి బయటికెళ్ళరాదు
ఓహో
ఉ చికెన్ బ్యా
తిరుగుకుంటూ ఒక కాడు ఉండొచ్చని బొయినవ మొత్తానికి
అవును అందుకే అక
తిరిగన్ మరి నీ కాలాగదు గదరా
ఏముందక్క వెళ్తా కదా అప్పుడప్పుడు అటు ఇటు టా ఆలా రోడు మీదికెళ్ళి మళ్ళ ఎమ్మటే ఇంటికి ఒచ్చేస్తాన్
ఉహు భలే మాట్లాడ్తన్నావ్రా ఐతేమాయే గాని ఆ భాష వంట వట్టినట్టుంది అక్కడి భాష
అంతలేదులే అక్క
ఉహు
నేనే మాట్లాడుతున్నా అలా కావాలని
అవునా
తిన్నవక్క
తిన్నాన్రా ఇయాల బావా షాపలు తీస్కొచ్చిండు
నేను లేని సమయం చూసి దెచ్చుకున్నారు కదా
నువ్ నువ్ నీ దురదృష్ట శాత్తు నువు అక్కడ పోయి ఇయలా పాపుండి తీస్కో డాడీ తీస్కో నేన్దింటా అని అన్నదటా వాళన్ నాన్నగారితోనీ
పాప దీస్కందా
ఆ ఆనంగనే ఇగ తీస్కున్నాడు వాళ్ళ అయ్యే దీస్కొని పులుసు వెట్టాంగనే నాకడికొచ్చి అమ్మా చాపల కూరెయ్ అన్నం తింటా అని అన్నది అనంగానే ఎయ్యంగానే అన్నం దినదటా షాపలే దింటదట మూడు షాప ముక్కలు తిన్నద్రా
పెద్ద పెద్దయా చిన్న చిన్నయా
పెద్దయే కిలోనో కిలోన్నర ఉన్నట్టు ఉంది చాప
ఊ అనందం ఆనందం
ఆ ముక్కల్ తిన్నది సప్పుడేయింకా పన్నది
మేం గూడా పొద్దిగల్లా దోశ తిన్ వెళ్తే అయి దోశల్ ఇట్లా ఉబ్బుబ్బున్నాయ్
ఆహా దిబ్బ రొట్టెలా దిబ్బ రొట్టెల్ ఉబ్బుబ్బుంటయ్ వా నీది కట్ అయితాంది రా నీ మాటలు కట్ కట్ అయితాంది ఎక్కడ్కిబోతన్నావురో
ఇన్నే
హలో ఆ మంచిగనే ఒత్తాంది
ఉమ్ అది అరవై రూపాలకు మూడు దోశలు ఇచ్చిండు దోశలంటే అక్కా
ఆ
ఏంటిదక్కా
మరెప్పుడిత్తాన్నవంటాన్న
వచ్చిందే నిందాక్కా అప్పుడే వచ్చిదాకా
ఉమ్ ఎన్ రోజులు ఉంటవ్ నెల ఉంటావరా
అంత లేదక్క మిని దాదాపు ఒక వారం లేదా పది రోజులు మా అత్తమ వాళ్ళు ఎప్పుడు మళ్ళా తిరిగి వస్తారో అప్పుడు వాళ్ళతో కెలిసి నేను గూడా ఒస్తా ఇంటికి
అవునా మీ అత్తమ్మోలు ఒకవేల నెలదాక రాకుంటే ఎంజేతావ్
ఏముందక్క ట్రైన్ ఎక్కిస్తాన్ మా అన్నవాళ్ళు ట్రైన్ ఎక్కి ఒచ్చేస్త రైలు
ట్రైన్ ఎక్కి వత్త వ
హూ
విమానం బుక్ చేయాన పోయినావా మీ డాన్ని
విమానమా వద్దక్క రెండు వేల ఐదు వందల దాకా ఉంటది మళ్ళ అక్కడ్నుంచి అన్ని మళ్ళ మూడు వందలు ఎన్ని
రైలైతే ఎంతతీస్కోంటార్రా మరి
రైలుకి
ఆహ్
ఉహ్ ఆ పడుకని వచ్చె సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టి ఆరు వందల యాబై లేదా వేయి రూపాయలు దాకా ఉంటది
అవ్నా మంచిగా తిన్నావా మరి రైలా
ఎందిన్న అక్క నిన్న
ఎన్ని గంటలు పట్టిందిరా రైల పోతానికి
నిన్నా పొద్దిగాల పదిన్నరకు బయల్దేరితే పన్నెండు అయింది పన్నెండున్నరైందక్క కోజ్జార్కెట్కి పుణేకి
ఆహా
మా అత్తమ లాళ్ళక్కడికి వాళ్ళ ఇంటికి వెళ్ళే వరకు మూడు గంటలిక్కడ్నుంచి మళ్ళీ వాళ్ళకు సపరేట్
వేరే మూడు గంటల మళ్ళీ
మళ్ళీ వాళ్ళకి మూడు గంటలు. మొత్తం ఎనిమిది వందలు, తొమ్మిది వందలు కిలోమీటర్లులేమో అక్కా
ఆ
మా అత్తమ్మ వాళ్ళ వర్కు.
మరి రైల్లే ఏమన్నా తిన్నావా అట్నే ఉన్నావా?
పొద్దిగాలంటే ఒకటి సమోసా తిన్నా.
రైల్ సమయానికి పోయావరా బస్టాండ్కు.
అక్కా
రైలు సమయానికి బస్సుగా అడికిపోయినవా?
ఆ వచ్చేసిన అక్కా, వచ్చేసినా వచ్చేసినా అప్పుడే
కాదు అదే సమయానికి పోయినవా అప్పడికే వెళ్ళిపోయిందా రైలు ముందుగా.
లేదు లేదు పది నిమ్షాల ముందే ఇళ్ళిచ్చిన
అవునా, నువ్వు పోయినాంక పది నిముషాలుకు వచ్చిందా రైలు.
ఆహ్
మ్
పది నిమిషాలు కూడా కాదక్కా పదిహేను నిమిషాలు తర్వాత వచ్చింది.
అవునా
హలో మ్ నేనుఅక్కడకెళ్లి ఎమంటారు పండ్లరసం తాగినాక పండ్లరసం తాగినాక లోపల్కి రైల్వే స్టేషన్లో వెళ్ళాక అప్పుడు వచ్చింది ట్రైన్.
అవునా
ఉహ్ హా
ఏం పండ్ల రసం తాగినావు.
ఇంకా
ఎం పండ్లా రాసం తాగినావంటే
ఏం ఆ ఆహా ఇగ తిన్లే ఇగ నిన్న మొత్తం.
అక్క
మ్ ఇనోత్త లేదా సరిగ్గా?
సిగ్నల్ లేనట్టుంది అక్కా సరిగ్గా.
నిన్న మొత్తం ఏం తిన్లేదా ఇగ అంటాన్నా.
ఉ తిన్నా అక్కా
నిన్న ఏం తిన్లేదారా నువ్వు?
తిన్నా తిన్నా అక్కయ్యా పొద్దుగాల రొట్టెలు తిన్నా. రొట్టెల తర్వాత ట్రైన్ లో మళ్ళా సాయంత్రం ఆరో ఆరు కేమో అనుకుంటా
ఆ
కొంచెం అది ఏం అంటున్నారు మ్ జిప్ మాంసం గాకుండా అది ఏదో ఉంటది అక్కా దాన్ని ఏమంటారో అర్థం కాట్లే
సర్లే రా ఉంటాను మరి ఇగ
ఆ సరే అక్క